హలో ఆ హాయ్ అండి, ఏం జెస్ తున్నరండి, బావున్నరా
ఆ బాగున్నామండి
అన్ ఏం లేదండి అంత ఓకేనాన్
ఆ అంత ఓకే అండి ఆ చేష్నమండి
ఏం కర్రీ వండిన్లు
ఇవాలా తలకాయ కూరండి
సండే స్పెషల్ తలకయినా అండి
ఆ సందేశ్ స్పెషల్ అండి ఇయాల
ఉమ్ హ్ పని పనైంద అండి
ఆ అయిందండి, తినే టైం అయితాంది గుడ ఆల్రెడీ
ఉమ్ హ్ ఏం ఇగా కర్రీ ఆ కర్రీ యేనా ఇంక్ కేమన ఉందా స్పెషల్ వెరైటి
చపాతి చేసినమండి ఆ కర్రీకి చపాతి చేస్
ఏ
ఇగా అన్నం తింటం చపాతి తింటం రెండు
ఇప్పుడు పూ మేము పొద్దున టమాట వండినమండి ఇప్పుడు ఇంగా చికెన్ వండినం ఇగ అదొక్కటె. ఇప్పుడైతే అదే ఉన్నది ప్రస్తుతానికైతే ఇంగ చికెనే ఇప్పుడు మీ మీరు పూలు గుచ్చుతరు కదండి ఇప్పుడు సీజన్ గాదాన్ ఇప్పుడు సీజన్ గదా సీజన్ గాద్ కద
ఇప్పుడు సీజన్ గాదండి ఇప్పుడు అన్ని మ్యారేజ్ ల్లేవు గదా, మళ్ళీ శ్రీరామనవమి తర్వాత మ్యా మారేజీలుంటయ్
శ్రీరామ తెల్లారి నా పండుగ తెళ్లారా? తర్వాత ఉంటయ్
పండగ అయిపోయినంక టూ డేస్ త్రీ డేస్ నుంచి స్టార్ట్ అయితాయి మళ్ళీ ఇప్పుడేముండదు నార్మలే ఇప్పుడు
అవునా మీకు మీగ్గోవిందరాజు గుట్టక్కడ జరుగుతయా అండి మాన్ పైన బాగా జరుగుతదన్కుంట గదా నేనూ నేను చిన్నప్పుడు ఒకసారి బాగా ఎక్కిన నఅండి బాగా ఎండకి అప్పుడూ చెప్ చొప్పులు లేకుండా మస్తే ఉండే అండి అసలు పైకి ఎక్కి ఉరకాలంటే మస్తు అనిపించేది అప్పుడు బార అద మాజో ఉండ అసలు మంచిగా ఉండాసలు
అవునండి మంచి ఎండ టైం లో జరుగుతుంది మస్తు ఎండాకాలము మస్తు టైం పడుతది ఇలా తగ్గమయ వరకు పెళ్లి
మ్మ్ మస్తు గ్రాండ్ మంచి జరుగుతుంది అసలు కళ్యాణ ఎంతమంది వస్తారు అసలు చాలా బాగా జరుగుతుంది నేను నేను చూసినప్పటిక వెళ్ళి బాగానే జరుగుతుంది అసలు ఈ మధ్య మద్యం మల్ల ఇప్పుడు కళ్యాణం కి పోల్ చస్త మీ చూడాలి ఇంకా మీరు పోతారా అండి ఈసారి పండగకి
ఆ వెళ్తామండి ఎప్పుడైనా
మ్మ్ హ్మ్
మంచి టైం రెండు మూడు గంటలు టైం కు మంచి మస్తు మందు వస్తారు చాలా మంచిగా అనిపిస్తదండి
హ్మ్ ఆ మందిలో కూడా కాళ్ళు కాలేది కూడా ఏర్పడదు అంత
హ్మ్ అక్కడ అంటే కాళ్లు కాలకుండా ఇట్లా పైన పందిరి లెక్క ఎక్కేస్తారు కింద కూర్చోడానికి ఈ ప్లేస్ ఉంటది
మ్మ్ ఇంకా వేరే ఇంకా వేరే కాడ ఏమన్నా ఉంట అంటే అని పోయేది మీకు ఎప్పుడు శివనగర్ లో కూడా ఒక టెంపుల్ ఉంది ఉంది యా
ఆ లేదండి ప్రస్తుతానికి అయితే ఇక్కడికి వెళ్తాము ఈసారి
టెంపుల్ శివనగర్ లో కూడా ఒకటి ఉంది కదా అండి
ఆ ఉన్నదండి అక్కడ కూడా ఆ అక్కడ కూడా బాగా జరుగుతాట ఇన్న అందుకే వెళ్ళాలని అనుకుంటున్నాం
హ్మ్ అదే నేను కూడా అనుకుంటున్న బాగా జరుగుతుంది అక్కడ కూడా పందిరి బాగా వేస్తారు అక్కడ నుంచి ఇక్కడికి అసలు
సరే అట అడి నేను కూడా స్టార్టింగే విన్న కానీ ఇంకా వెళ్లలే ఈ సంవత్సరం పోదామని చూస్త
హ్మ్ అక్కడ పందిరి కూడా బాగా ఇస్తారు పైన కొబ్బరి ఆకుల తోటి అవి ఉంటాయి చూసారా బాళ బా అ మొత్తం జ అల్ మీద వేస్తా ఉంటారు మస్తు చల్లగా ఉంటుంది కదా మంచిగా ఈ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా పెడతా ఉంటారు కదా అన్ని
అవునండి కొబ్బరి చెట్లతోటి కొబ్బరి మండలులేసి పైన మంచిగా జుట్టు పందిరేసి మస్తు పెడుతు
మ్మ్ హ్మ్ మీరు పాటలు పాడతారా అండి మీకు పాటలు వచ్చా అసలు
ఆ పాటలు రావండి కాకపోతే ఎవరన్నా పాడితే ఇంట
మ్మ్ ఈ మధ్యమ ఏమన్నా చూసిలా అండి సినిమాలు మరి
ఏం చూడలేదండి ఏమున్న సీరియల్ టైంకి సీరియల్ చూడడం ఏ సినిమాలు చూడం కాని ఇంట్లో ఇ టీవీదే కదా సినిమాకి వెళ్ళామండి ఎప్పుడు పనే సరిపోతది మాకు ఎప్పుడు చూసినా
అవును ఇంట్లో పని సరిపోతా ఉంటది కవచ్చం
మ్మ్ మీరు పాటలు పాడుతారా అండి మరి
హ్మ్ పాడతా కానీ ఈ మధ్యమ అన్న సీరియల్స్ బాగా చూస్తారా మరి మంచిగా డైలీ చూసేటివి
ఆ చూస్తామండి సీరియల్ లైన్ గా చూస్తా చూస్తాం ఒక త్రీ ఫోర్ చూస్తాం లైన్గా
ఇప్పుడు కంటిన్యూ అ అంటే ఏం బవస్ ఏ మాటివ
ఒక త్రీ ఫోర్ అంటే ఇంకా లైన్ గా చూస్తాం గానీ అది టైం పని బట్టి చూస్తాం అండి అది కూడా పని అయిపోయినంక చూస్తాం
ఏ సీరియల్ బాగా చూస్తారండి మీరు
మేమ అండి గుండె నిండా గడి గంటలు చూస్తామండి
బాలు అంటాడు కదా మా
మస్తు కామెడీ ఉంటదండి అందుకే ఆ సీరియల్ చూస్త స్టార్టింగ్ నుంచి చూస్తాన్నాం ఇప్పుడు కూడా అట్లనే ఇగ అంత కామెడీ ఉంటంది ఎంత జోక్ ఉంటది కొంచెం సీరియస్ ఉంటది అన్ని ఉంటాయి అందులో
హు నాకైతే మస్తు అనిపిస్తుంది అసలు బాలు ది అయితే కామెడీ బలే ఉంటదండి అసలు ఏమన్నా పిల్తాడా అండి వాళ్ళ అమ్ అమ్మని అదేంది పై లక్షావతి ఇంకేం అంటారు ఆ ఇంక ఇంకేం అంటారు కదా అండి
ఆ లక్షలు మింగినోడు అంటాడు అండి చానా అందుకే జోక్ ఉంటుందని చూ ఆ సీరియల్ చూస్తామండి ఎక్కువ శాతం స్టార్టింగ్ మేము చూసేదే ఆ సీరియల్
లక్షావతి కో పవతి దా ఏంది లక్షలు మింగినోడా
అ
ఇంక ఇంకేమ ఉంటాడు మస్తు ఉంటాడండి కానీ ఆడు బా అంటే బా వాళ్ళ మాట్లాడే మాటలు చూస్తే బయట వింటే మాత్రం అసలు ఆయనకి తెలుగే సక్కగా రాదు అట్లు ఉన్నది కానీ మస్తు మా మాట అది మా మాట్లాడేది కలిపేది కూడా మస్తు ఉన్నది అసలు ఢ
అవును హు వాళ్ళ అన్నని కూడా లక్షలు మెంగినోడా నలభై లక్షలు మింగినోడా బంగారం ఎత్తుకుపోయినోడా ఇవన్నీ మస్తు మాట్లాడతారంటాడాండి
నేను కూడా బాగా ఇంట నేను కూడా బాగా వింటానండి అది
హు చానా మంది చూస్తారాండి అది మేమే గా మస్తు మంది చిన్న చిన్న పిల్లలు కూడా చూస్తా ఉంటారు ఇక్కడ
ఉహు
ఇంగా తర్వాత కార్తీక దీపం సీరియల్ చూస్తాము ఇంగా లైన్ గా వస్తానే ఉంటే చూ చూస్తాంటాం అట్లా
ఉహు ఈ పాట కూడా బాగుంటది కదా అండి ఈవేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అను కుంటనే ఉంటా ప్రతి నిమిషముూ నేను నా గుండె ఏనాడు చేయి జారిపోయింది నీ గుండే మరి నా వైపే రాసింది తలని ఈ పాట బాగుంటది కదా అండి విన్నారా ఎప్పుడన్నా
ఆ ఇన్నామండి మస్తు పాడుతున్నారండి ఎక్కడ నేర్చుకు
ఏదో అండి అ ఇట్లా అట్లా మీరు కూడా పాడతారంట కదా మీరు కూడా పాడతారా
అంటే టీవీలో వచ్చినప్పుడు మేము పడుతామ అండి మస్తు పాడిలు అండి మీరు పాట
థ్యాంక్యూ అండ్ ఇది అట్లా లిరిక్
ఆ అప్పుడప్పుడు అప్పుడప్పుడు పాడాలండి పాడితేనె గొంతు సాఫ్ ఉంటది మంచిగా మనం గుడ ఎక్కడైన పోయిన ఫ్రీగా పాడుకోవచ్చు అట్లా మంచిగనే పాడిందండి పాటైతే మస్తొచ్చింది
ఏదో అట్ల అండి మా మీ అంత వస్తదా అండి మాకు
మేమేం పాడమండి కాక్పోతే టీవీలో వస్తుంటే అట్ల పాడతాము అంతే అదొచ్చినంతసేపే మేం పాట పాడతాం
ఈది గూడ బావుంటది కదని ఇంకోటి గూడ ఏ ఈ పాట బావుంటది ఏ చోట్ అట్టనువ్ ఉన్నా నీ వెంటలేన సముద్రమంతా నాకన్నుల్లో కన్నీటి అలలవ్ తుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవ్తుంటే రేపులేని చూపు నేనే శ్వాస లేనీ ఆశ నేనే మిగలనా ఆ నువే నువే వేకావాలంటుందీ పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉందీ ప్రతి క్షణం నామౌ నం ఏ చోట ఉన్నా నీ వెంటలేనా సముద్రం అంతా నా కన్నుల్లో కన్నీటి అలలవ్ తుంటే ఏ ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుం టే బా పాడ్యానా అండీ
మస్సు పాడిల్లండి కొంచం కొంచం వానే పాడుతున్నయండి పూ వాటర్ మస్తున్నయ్ మంచిగానే పాడుతుందండి వాడ్డలు
ఏదో అట్ల మీకొచ్చాన్ ఇంకేమన్న
రావండి పాడలేదు ప్రస్తుతానికైతే
ఇది గుడ బావుంటది కద అండి ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వు ఈ సందెల్లొ తెంచిందీ ఏం సందింహం లేదు ఆ కందిట్లో సిగ్గు ఆ కందిట్ ట్లో ఉంచి సందేహం లేదు ఆ గుండెల్లో ఆ ఆనందం పెంచింది నిమ్షం లోనన్ నాన్న వెలిగిన కాలంలో కాదు మీ నిమిష్ చిన్న మించినీవి కలగా బావుందండి పాట
చిన్న చిన్న మంచిగ వాడుతుంద అండి చిన్న చిన్నగ బాగ నేర్చుకున్నారండి మీరు
ఈ ఏగ్ అదీ సింగర్గా నేన్ ట్రై జేస్తాం అనుకుంటున్నా అండీ ఇంగా దానికే అనుకుంటున్నా ఇగ ట్రై జేయాలనుకుంటానా నచ్చిందా అండి మీ పాటలు అట్లున్నయా
ఐ నచ్చిందండి బావున్నదే సెకండ్ పాట బావుందండి
అర్ధం కాలా అండి
సకండ్ పాట పాడింది చూడండి మీరు అది బాగుందండి చాలనా పాడీలుది చాలాసేపు పాడీలు
ఉహు థ్యాంక్ యూ అండి సరేనండి
ఓకే అండి